హలో అమండి హలో ఏం తిన్నారండి ఫుడ్డు
మాది టమోటా రైస్ పప్పు
బాగుందండి తమో రై
సరి కొంచెం స్ట్రక్ అయిపోయింది అండి మాది
మీ శరీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి హెల్త్ ఇష్యూ
హెల్త్ ఇష్యూస్ అంటే అలా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి మాగా దగ్గర
వొస్తే
క్యన్నాయి హెల్తీషా
ఆ దోత్తనం అండి
అంటే ఆ నేను చెప్తాను చూడండి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు
ఆ
అంటే మా ఫ్రెండ్ అంటే జేబులో లో చేయ పెట్టుకుంటాడండి
మ్మ్
ఇంకా ఒకటి టె బెడకింత హలో
మ్మ్ ఆ
అంటే ఇప్పుడు మీరు కాగాని మీ ఫ్రెండ్స్గా నువ్వు ఎప్పుడైనా చూస్తే ఒకళ ఎవరనా కానీ అలా గీరుతా అలాగని ఉన్నారు అనుకో
ఓ
వాళ్ళని నువ్వు ఎమ్మటే అనుమానించచ్చు అంటే ఏ విధ ఏ విధంగా అంటే ఆ వాళ్ళకి అలర్జీ
మ్మ్ అవునండి
ఆ ఎలర్జీ ఉందని ఎమ్మటే చెపొయచ్చు దాన్ అలా తీస్ కుంటే
ఓ నైస్ హాస్పిటల్ వస్తే ఏమండి అయితే
ఆ పంపించాము హాస్పిటల్కి వెలరా వెళ్ళమంటే, మా ఫ్రెండ్ కానీ డబ్బు లేవ్ అంటున్నాడు.
గవర్మెంట్ హాస్పిటల్ కి ఇయ్యకండి.
మేము కూడా అదే చెప్పాం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే మా సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ స్ ఎక్కువ బా పన్ జేయర్రా అలా అంటాడు
బాగా చెప్పండి కూర్చో పెట్టి చెప్పండి పంపించండి, మా మీరు తో తోడు వస్తారా అంతే వెళ్దాము అనీ.
ఆ మ్ పెయింగ్ ఎలాగైనా తీసుకెల్లీ చూపి చాలని
అయితే మీరు మీరు బయదేరండి ఆజ న్ వస్తారు
అదే అంటం మరి అలగడం తీసుకెల్లినట్టు తీసుకెళ్లి ఒక్కారిగా చూపిద్దామన్
ఆ మంచి జో మీ వూర్ హాస్పిటల్ లో ఉంటది అని మందు దొరికితే
ఏంటండి హాస్పిటల్ వాడితో పాటు ఉంటాము
ఇట్టే కళ్తదని పోయినావ్
ఆ ఇప్పు డే ఇప్పుడే మా రూమ్ లో డేటా టైపిస్ట్ ఫ్రెఫైర్ ఆడడానికి వెళ్తున్నాడు ఇప్పుడే వెళ్తున్నాడు బాత్రూమ్ వస్తుందంట తింటే ఫోన్ పట్టుకుని వెళ్తున్నాడు
సాంపూ కోసం వెళ్తారండి గవర్నమెంట్ హాస్పిటల్ సాాంపూల్ అయి ఫ్రీ గా
అంటే ఆ ఇక్కడ మా సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఇచ్చినా కూడా, ఇక్కడ మా దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఫైవ్ రూపీస్ ఇస్తే మనకి ఏ ట్రీట్మెంట్ అయినా ఆపరేషన్ అయినా ఫైవ్ రూపీస్. కే చేస్తారంట
ఆ హా అవునండి ఇది చాలా అప్పొర్చునిటి అండి మీకు ఇచ్చేది అండి ఏదో అది
లేదు ఆ మా ఫ్రెండ్ ఒకనికి చేయి ఇరిగింది ఆ చేయి ఇరిగితే వాడికి కట్టుప్ప తీయడానికి అక్కడికి తీసుకెళ్ళామ్ అర్థమయితుందా చెప్పేది
అవునండి ఇప్పుడు ఏ మధ్య గవర్నమెంట్
అంటే ఇది కొంచెం క్లారిటీ బాగుంది
ఆ
అందుకోసం ఐదు రూపాల్ ఇచ్చిన వాళ్ళు, ఎక్స్రేలు కూడా తీస్తారండి ఆ రోజు మా ఫెండ్కి
ఓ నైస్
సో
హ్మ్
ఫ్రెండ్ని కూడా అక్కడికే తీసుకెళ్దామ అని మేము అనుకుంటున్నాం
అవునండి నైస్ బాయ్స్ అండి మీర్
ఆ మన్ మన్ మనీ గూడ లేవన్ టున్నాడు కాబట్టి
హ్మ్ మీ మనసు మంచిదన్ మంచి దన్ పీత రే మీతో పాఠ
నా మనసు మంచిదని నాకు తెలుసు కానీ మాకు ఉంటారు కదా మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా తెలియాలి కదా
అవునండి ఏ చెప్పండి
నా మనస్సు చానా కైండ్ హార్ట్ చూడండి
మ్మ్ మ్మ్ మీ పేరు పైరు చాలా హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయంండి తక్కువ ఉంటాయి హా
ప్రైవేట్ హాస్పిటల్ చాల బ ఉన్నాయి ఇక్కడ మా సైడ్
అవు
కాకపోతేక్క రడ్ చేయారు కదా
మ్మ్ అవునా
వాళ్ళ కోసమే గవర్నమెంట్ గవర్నమెంట్ కొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా ఫైవ్ రూపీస్ హాస్పిటల్ అలా పెట్టారు అది మీకు ఎంత టైం పట్టిది అండి
మాది అక్కడ నుంచి హాస్పిటల్ ఓ ప టఊటీ అవస్థ
టూ టు త్రీ అవర్స్ అంటే పెద్ద లాంగ్ డిస్టెన్సా మీకు
అవును అండి మాది
మా డేటా టైప్ ఇస్ట్ ఇప్పుడే మా రూమ్కి వాచ్ వచ్చేసాడంండి
అవునండి
ఆ మా డేటా టైప్ ఇస్ట్ నేను ఆ మాట్ కణంగానే నాకెళ్ళ చూస్తున్నాడంండి ఆ ఇప్పుడే బాత్రూమ్ ఇచ్చాడు మళ్ళీ వాటర్తో
అవును మ్మ్ అలా
మోషన్స్ అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ తాపియాలి ఎండలకి
ూండి ప్రాపర్ పెట్ండి సేఫ్గా చూడండి
సరే అండి
అ అవునండి ఇకా ఇకామె విశేషాలూ ఏంటో చెప్తే
ఇంకా ఎంత టైం ఉందండి ఇ
అవునండీ మీరు ఇంత చాలా మీ ఫ్రెండ్ బాష
అంటే మనం మన ఫ్రెండ్స్ ఎంత సహాయం చేస్తే మా ఫ్రెండ్స్ కూడా నాకు అంతే సహాయం చేస్తారు
అవునండీ అది మీ నిజమే మీరూ మీ ఫ్రెండ్ ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి చూచకోండి న చెద్దడి
ఇప్పుడే ఆ మళ్ళి మా ఫ్రెండ్ ఒచ్చాడు రూమ్కి
ఆది
అంటే మా ఫ్రెండ్కి ఒక డిసీజ్ డిసీజ్ డి సౌ సౌండ్ దగ్గి అలా ఏమన్నా అంటే డిసీజని సౌండ్ దగ్గీడు
అవునండి ఈ ఎప్ప పెట్టుతనండి
ఆ
ఔను
ఆహా అంటే మా ఫ్రెండ్కి చౌటు మిషన్ లో పెట్టుకుంటుంటాడు ఇప్పుడు తీసుకుంటున్నాడు ఇప్పుడ కబోర్డ్ లో నుంచి ఆ కబోర్డ్ లోంచి చోటు మిషన్ తీసుకుని ఇప్పుడె ఇచ్చాడు
ఆ అవునండి చేస్త్ ఏంటి
ఇప్పుడు మళ్ళీ వేరే వానికి తిడుతున్నాడు ఎందుక చోట్ మిషన్ ఎక్కడ తక్కడ బడేస్తున్నాడ్ అని
అవును మీ అవునండి అది
ఇప్పుడే నాక్ తెలిసింది మా ఫ్రెండి ఇప్పుడే చోట్ మిషినీ రెండు పోయ్యాయి అంటా
అవునండి మీడి సరే అండి బాయ్
ఆ